హలో ఆహ్ హలో హాయ్ అండి బావున్నరా అండి
హాయండి బావున్నానండి మీర్ బావున్నారా
అవునండి
తిన్నారండి
లేదండి తినాలి ఇప్పుడు ఇంక మీరు
ఆహ్ నేన్ తిన్నానండి ఇప్పుడే
మ్మ్ హు ఎం కర్రీ చేసారు
నేను బిన్స్ చేసానండి బిన్స్ కర్రీ మీరు
ఆహ్ బీన్సు ఆ మీది మాదైతే చిక్కుడుగాయండి అంటే గోరు చుక్కిడుగాయ్ అంటార్ చూసారా
చిక్కుడు ఆహ్ గొక్కరకాయ అంటరు మాదగ్గర అయితే
ఆహాహా మాదైతే గోర్ చిక్కుడే ఆహ్ అవును
ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటాంది లాంగ్వజ్ గాదు ఆహ్ వాటిని పిలవడం అలా ఉ.
అవులే ఇగ ఇక్కడ స ఇక్కడ హలో అక్కడనేల్బడ్
అవును అవునండి మార్నింగ్ ఏమి చేసారండి ఇంకా పిల్లలకు టిఫిను అలా
ఆ మార్నింగ్ అయితే ఇడ్లీ చేసానండి ఇక ఇడ్లీతో ఇగ వడాను అంతే ఇక రెండే ఇంకా మనకి ఇంక ఎక్కువ చేయాలంటే చాలా టైం పడుతుది కదా
అవునా
అది పిండి ఆ ఇప్పుడుకిడా ఎట్లైనా కూడా ఒక్క టిఫిన్ తోటి సరిపెట్టుకుంటాలా అది కాదు ఇది కాదు ఇది కాదని ఎంతలోల్లి వాళ్ళతొటేనా
అది నెక్స్ట్ ఇది మాఇ మా దగ్గర అయితే ఆ పిల్లలకి ఖచ్చితంగా నేను మంచి ఫుడ్ అంటే ప్రోటీన్ ఫుడ్ ఆ మార్నింగ్ అయితే నేను జొన్న రొట్టె చేసా తర్వాత ఫుడ్ అన్నం వండ తర్వాత కర్రీ చేసా పాలుగాచ ఇవన్నీ ఉంటదనమాట మళ్ళీ నేను తుటికిరావాలి అ అలా ఉంటుంది అన్నమాట అవన్నీ తిప్పలు మాకి అంటే అందరికుంటాయి అనుకో నాకొక్కదానికి కాదు అందరికుంటాయి అది కా ఉ ఇక ఇంట్లో ఉండేవాళ్ళకి అయితే కొంచెం ఈజీయె ఇంకా పిల్లలు వెళ్ళే వారికి చాలి ఇంకా వర్క్ క్కి వెళ్ళే వాళ్ళకి అయితే హడాబడి హడాబడి ఉంటది
ఓకే అవును అంతే
కే అండి నెక్స్ట్ ఆ న మీరు ఇప్పుడు రేపు అయితే శ్రీరామనవమి ఉంది
అవునండి రేపు కళ్యాణం జరుగుతుంది అద అమ్మీ సైడ్ జర్జ
ఆ మా దగ్గర ఇంకా చాలా బాగా చేతుది ఇక్కడ ఉమ్మపల్లి టెంపుల్ అని ఉంటది అక్కడయితే చాలా మంచిగా అసలు ఎంత మంది పబ్లిక్ ఉంటారు మనం అయితే ఎందులో నూకుతుంటారు మధ్య వేసి
అవునింగా
ఇంకా విలేజ్ లో ఉంటది కదా అక్కడ అక్కడయితే పోకద్ది కదా ఎందుకే ఎప్పుడు విలేజే కదా ఇంక ఎప్పుడు చూసేది ఏంది కొద్దర సపరేట్ గా ఉంది అనుకో చాలా పబ్లిక్ వస్తుంటారు అక్కడ ఇంకా పెద్దగా చేస్తార అనమాట కళ్యాణం శ్రీరాముల్నీ అక్కడ బాగుంటది మా దగ్గర మా విలేజ్ లో కూడా చేస్తారు కానీ ఇంకా డ్యూటీకి రావాలి కదా మీ ఇంట్లోనే పూజ చేసుకుొని రావాలి నేను మీరైతే వెళ్తుండొచ్చు కదా
ఆ మాక్కడ అయితే ఇంకా బాగా జరుగుతుంది మాకు గోవింద్రలు గుట్ట అని మాకు గు ఉంటది కింద నుంచి అంటే కింద ఎట్లా గు మెట్లు ఎక్కాలంటే కామన్ గా చెప్పులు వేసుకోకుండా ఎక్కుతారు కదా మాకాడై అ ఎట్లా అంటే ఎన్ని మే ట్లు ఉంటాయి తెలుసా అండి అట్ల ఉన్న కూడా కొంచెం కూడా కాల నొప్పి లెవ్ అసలు చేన్ కూడా కాది తెలుసా అవి ఇక్కడ నుంచి వస్తుంది ఏంజాయ్ ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తే అర్ధమే కాదు అసలు మా చిన్నప్పుడు అయితే అసలు మస్ ఎంజాయ్ చేసేది అసలు
అదే ఆ అసలు ఆ రోజలే వేరు
అవును ఎట్లేనాప్పుడుదవా బెటర్ అండా అసలు ఇప్పుడు ఏసి ఇప్పుడు ఇప్పుడున్న పిల్లకి ఉండదు లే చిన్నప్పుడుైనా మన చిన్నప్పుడు ఇపుడే బే
బట్టరా అ మన చిన్నప్పుడుయితే చాలా ఆడు కుటరు వాళ్ళ మ
మ్మ్ ఎన్ని ఉండే అసలు ఎన్ని ఆటలుండే ంటే గాని ఇప్పుడు పిల్లలకి అది ఏంటిది అన్నట్
అస్సలు తెలియదు ఇప్పుడున్న పిల్లల అయితే అసలు ఆడుకోరు క్రికెట్ ఆడతారు అప్పుడుే ఇప్పుడేమో వేరుగ అవు తోటి ఆడుతుండే అన్ని ఆడుతుండే ఇప్పుడు పిల్ల ఏమో క్రికెట్ ఆడతారు అంతే
ఇగో ఒక ఫోన్ ఇస్తే చాలింగ వాళ్ళకి
ఫోన్ లో గేమ్స్ ఆడుతుంటారు
ఇంక ఒక ఫోన్ ఉంటే చాలు ఇంకా ఏద వద్దు వాళ్ళకి లోకం
అవునండి నెక్స్ట్ ఇది కూడా ఇది మళ్ళీ టీవీలో వచ్చేసి బొమ్మలు అదే కార్టూన్ పెట్టుకుంటారు అనమాట
అబ్బో ఇంకా అవి పెద్ద రామాయణ అబ్బో మనది ఎ అంటే అప్పుడు టీవీ లేకుండా అప్పుడు బ్లాక్ టీవీ అంటేనే ఏదో ఎంజాయ్ ఉండే అసలు ఆ బ్లాక్ అండ్ వైట్క అయినా కూడాంత మనీ ఇచ్చి కూర్చునుడు కూడా అంత కష్టం
అవునవును అప్పుడు పరదా పెట్టి టీ వేస్తుండది బొమ్మ వేస్ ఉండే దాని ఏమో అంటారు ఆ దానిపైన మొత్తం వెనకాల నుంచి వస్తుండే.
యా ప్రొజెక్టర్ లెక్కనే అనుకోండి అప్పటికి మన ఇంకాది
అవున అవును అది కూడా బాగుంటుండే అది కూడా ఊర్లో ఒక దగ్గర పెట్టేస్తుండవు ఆఫీస్ అని ఉంటుండే అక్కడ పెట్టేసింది వాళ్ళు ఆ రోజులు చాలా బాగుండేవి
అప్పుడు ఆటలు వేరు అప్పుడు తిరుగు వేరు మనకి ఇప్పుడు ఎక్కడయండి ఈ ఇల్లుగాదురుకున్న వరకే సరిపో సపోతంది పిల్లల తోటి నీ ఇళ్ళనే సరిపోతంది
అవునా అవును
అప్పుడు ఆటలు అంటే మంచిగా ఉండే కానీ ఇప్పుడు కనీసం ఇట్లా చెప్తున్నా అంటే చీ ఇది ఆటనేనా ఇది ఏంటి అసలు అదు మాకు అనండి ఇప్పుడు అట్లా అంట పిల్లలగా ఏమన్నంటే ఒక ఫోన్ ఫోన్ ఉండాలి రీచార్జ్ ఉండాలి లేకపోతే టీవీ అయితే ఇంకా బరాబ టీవీ ఉండయితే కరెక్ట్ కూర్చుంటారండి చక్కనే ఇంకా కదలకుండా.
నేనైతే మా మా పిల్లలు అయితే టీవీ మీద కూర్చుంటారు కార్టన్ పెట్టుకుంటారు నేనైతే టీసేస్తా నేను సీరియల్ చూడాలి ఇప్పుడు. ననైతే జరగండి ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ స్కూల్స్ కదా
అవును ఇంకా పెద్ద రామాయణ ఇప్పుడైతే
మధ్యాహ్నం అంతా టీవీ చూస్తారు నేను చూడ కదా నే సీరియల్స్ చూసా అ నటుమ్ పల్లలు ఉ
ఏ సీరియల్ సీరియల్స్ అంటే ఇంకా కామన్ గా మనం చూస్తాం కానీ వాళ్ళ లేడా చే సీరియల్ వద్దు నాకు ఏం వద్దు నాకు త ఇంట్లో ఉండాల అనుకుంటూ ఊడుతనే ఉండ్ర ఇంకా బయట.
ఇక మనం ఏ ఊరుకోవాలి ఇక పెట్టాల్సలు ఖచ్చితంగా పెట్టాలారు అమ్మో వీడు బయట తిరిగే బదులీ ఇంట్లో ఉంటే బెస్ట్. కదా అని అనుకుంటాం
ఇంక తప్పతేదండి అద పెద్ద రామాయణం మళ్ళా వధలుల్లింగా ఏ కాదంటే కుదురుతుంది ఇ వాళ్ళతోటి
ఉ అవును అవును
హ
మీరు ఎలా చేసారండి మొన్న ఉగాది ఆ చెప్పండి
సీరియల్స్ అంటే ఏం సీరియల్స్ ఇస్తారు మీరు
నేనయితే నాకు చాలా ఇష్టమైన సీరియల్ అంటే ఈ ఈ మధ్యలో ఐదొస్తుంది చూడండి ఇది ఆటో విజయశాంతి అని. అది చాలా ఇష్టం నాకు ఆ అది ఇష్టం జగరాత్రి ఇష్టం
ఊహూ ఇంకా మా టీ వీ లో ఏమన్నా జూస్
తంగ మా సై అసలు మా టి వి సైడ్ వెళ్ళను ఓన్లీ దీ జై జీ తెలుగు మాత్రమే చూస్తా
ఊహూ అంటే ఆ నిండు చూస్తారా
ఆ అది తొందరగా వస్తుది అది నేను ఆఫీస్ వచ్చే వరకి అయిపోతుందండి అది
ఊహూ ఊ అదైతే బావుంటాది అసలు
తం అది కూడా కానీ ఇప్పుడు తొందరకి కిందికేషేష్నా దాన్ని తొందరగేష్నారు
అవును టైమింగ్స్ కూడా చేంజ్ చేసిల్లు కదా
ఆ అట్లా మిస్ అవుతున్నా కానీ మొబైల్ లో చూస్తా
ఇగ మాకైతే ఇగ డైరెక్ట్ గా పెట్టుకుంటాం మాకు ఎప్పుడంటే అప్పుడు పెట్టుకుంటేట్టు ఉంటేది కాబట్టి ఇగ మన పనంతైపోయిన నిమ్మలంగా కూర్చొని పెట్టుకుంటా ఇంగ
ఉమ్మ్ మ్మ్ మొన్న ఉగాది స్పెస్టివల్ అయ్యింది కదండి అప్పుడు ఎలా చేసుకున్నారు మరి ఉగాది పచ్చడి ఎలా చేసారు
కానీ ఎప్పుడైనా మంచిగా అనిపించే కానీ స మంచిగా అనిపించలేదండి ఎప్పుడు కామన్ గా ఉన్నట్టే ఏ రోటీన్ అది ఏం స్పెషల్ అన్నట్టే ఉన్నది కదండి ఇప్పుడైతే సారి ఈ సారి అయితే గట్నే అనిపించిందిండి నాకు
కానీ నాకు ఈసారి అయితే కొంచెం స్పెషల్ అనిపించింది ఎందుకంటే ఆ ఎప్పుడు ఏదో ఒకటి తక్కవ ఐతుంది నాది ఏదో స్వీట్ ఏం తగ్గుతుండే ఏదన్నా తగ్గుతుండే కానీ ఈసారి ఏం కొలతలు చేసుకోకుండా చేశాను నేను మళ్ళీ ఆ రోజు నాకు ఆఫీస్ ఉన్న రోజు ఆఫ్ టు నుంచి ఆఫీస్ పెట్టినారు ఆఫీస్కెళ్ళాలి మళ్ళ ని చెప్ టింగ ఫస్వరకైతే వేసేసినా అదైనా బాగా వచ్చేసింది
ఊహూ
చేసేసి గ్రామ దేవతకి పెట్టేసి మళ్ళీ హడావిడిగా మళ్ళీ ఆఫీస్కి వచ్చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకే ఇచ్చారు మాకి
ఊహూ
ఉమ్మ్ భక్ష్యాలు కూడా మాకి మొత్తం పూర్వం అనేది మొత్తం ఖరాబ్ అయితుండె నేను మిక్సీ పట్టేస్తే కానీ ఈసారి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఉమ్మ్ మా ప మా వా
జరిగినయ్ గానీ కాకపోతే ఎపుడూ రో ఈనేనా ఇదేనా అన్పిచ్చింది అట్లా
నాకు కూడా ఆఫీస్ కెళ్ళలా కదా ఏంది ఈ సారి ఇలా ఉంది అసలు మంచిగా అనిపిలే నాకు కూడా
పండగ పండగ లెక్కననిపిత్తలే అస
ఉమ్
ఇదివరకంటే మస్ట్ ఎంజాయ్ చేసేది అసలు మ్యారేజ్ అయినా మ్యారేజ్ హకపోయినా మస్త్ అని పిచ్చేది అసలు అప్ ఇప్పుడు పిల్లల్ అప్పుడు పిల్లల్ మంచిగా ఆడుకునే పిల్లలతోటేనా ఏమైనా. ఇప్పుడైతే అస్సలు వీలుంటలేద్ దు ఎట్టు పోవాలన్నా కాదు కుదుర్తలే అసలు.
కుదరదు కుదరదు అసల్కి ఇగ
ఇంగ ఇప్పుడు ఎండాకాలం కదా ఇంగ ఇంకా ఎక్కడ ఇంగ మొత్తం ఇంట్లోనే ఇంగా
అసలు బయటికి ఎల్లాలంటనే అస్ సలు బ్బా నిన్న మా ఫ్రెండ్ పార్టీ ఇచ్చిందండి. ఎంత ఎండనో అసలు ఎండల ఎల్లినము సల్ నా తిన్నా తృప్తి కూడా లేదు డలే సరి బా సం ఎండ కాలం వస్తనే ఇది బాధ
ఇంకా ఇప్పుడే ఉంది ఇంకా ముందు ముందు ఉన్నయి ఇంకా టూ మంత్స్ ఉంది ఇంకా.
లాస్ట్ ఇయరు సమ్బర్ లనే మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది.
హవును అవునవును ఈస్ ఈస్ సారి ఎట్లున్నదో ఇంగ
ఈసారి నిన్న మొన్న వర్షం పడింది కదా మళ్ళీ ఈ సారి అట్లనేనా అనుకున్నాం మేము.
కనీ ఇది పడ్ మొన్న బడ్డ వర్షం అసలు నార్మల్ వర్షం కాదంట అసలు దాన్ దం తిందు కెమికల్స్ తోటి తయారు చేస్ సి ఇస్తానంట కదా ఏదో ఎవో వేరే ఆ వేరే స్టేట్ నుంచ్ చి వాళ్ళు ఇట్లా మనకి క్లౌడ్స్ రావడానికి వామ్ ఆటోమాటిక్గా వాన వడ్డానికి వడడ్డానిక్ కెదో చేస్తానంట అసలు మాగూడ తెల్వలే మొన్న జూశా సోషల్ మీడియాలో
అవునా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఏమో మనుషుల్ నజ్జేయినికే
అసలు నాకు లా ఓకే అండి